హలో చెప్పండి హాయ్ అండి
బాగున్నార
ఆ బాగున్న అండి మీర్ ఎలా ఉన్నారు?
ఆహ్ బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికే ఉన్నాను మీరేం చేస్తున్నారు
నేను ఇందాకే నా ఫ్రెండ్స్ తో టైమ్ స్పెండ్ చేసి పైకి వచ్చానండి మీతో మాట్లాడదామని చెప్పి
ఓహో అవునా
అవునండి
ఉమ్మ్ ఇంకేమండి విశేషాలు అవును మీరు మూవీస్ చూస్తారా
ఆ లేదండి ఓన్లీ సాంగ్స్ యింటా అండి మూవీస్ తక్కువ అండి మీరు
నేనా అండి మూవీస్ బానే చూస్తానండి ఆ నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు మీకు
అవునా కు ఫేవరెట్ కిరాయి అంటూ ఎవరు లేరండి
అవునా అవున నిజమా
అవునండి నేను రీసెంట్గా నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిన ఒక డ్రామా చూసానండి అహ్ ద ఏలియన్ ఇస్ అన్ గర్ల్ ఫ్రెండ్ ఆహా ఇంట్రెస్ట్ లేదండి బట్ నా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందండి బాగుంటది ఒకసారి చూడు అని చెప్పి సో ఆ అది చూసానండి ద ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ అన్ ఏలియన్ అహ్ ఇది చూసానండి
అది మై గర్ల్ ఫ్రెండ్ ఇస్ అన్ ఏలియన్
ఓకె ఓకే అండ్ హిడెన్ లవ్ కూడ చూసానండి
ఓకే నాకు కూడా డ్రామాస్ అంటే చాలా ఇష్టం అండి నేను కూడ రోజు జుస్తాను
రోజు డైలీనా
అంటే డైలియా అంటే డైలి అని కాదు అ నా టైమ్ దొరి కినప్పుడు నాకు చూడాలనిపిచినప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఇష్టంగా అనిపించినప్పుడు చూస్తాను నేన్ మీరు చూసిన టూ డ్రామాస్ చూసేస్ సరేండి చాలా చాలా చాలా బాగుంటాయి.
అవునండి ఇంకా వెడ్నెస్ డే కూడా చూసానండి. హాఫ్ చూశాను బట్ ఇంకా హాఫ్ చూడలేదండి.
ఉమ్ నేను కూడా వెన్సడే సీజన్ వన్ చూడలేదు.
ఓకే బాగుంటదండి నా ఒక్కసారి ఇన్వాల్వ్ అయిత్ తే అది చాల బాగుంటది.
అవును అవును నాకీ మీర్ చూసారన్నారు చూడండి హిడన్ లవ్వు హిడన్ లవ్ లో హీరో అంటే చాలా ఇష్టం అండి. తను చేసిన అన్ని డ్రామాస్ ఆల్మోస్ట్, తను ఒక హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డ్రామాస్ చేస్తే నేను దాంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ తన డ్రామాస్ అన్నీ చూసేసా.
ఓకే. ఆ నాక్ కో దా గర్ల్ ఫ్రెండ్ ఈస్ ఆన్ ఎలియన్ లో హీరో అంటే ఇష్టం అం డి బాగుంటారు కదా
అవునవున్
చాల నాక్ కోవాలంటే ఇష్ ష్టము బట్ ఆ, ఇష్టం అంటే మళ్ళీ అంత్ ఇష్టం లే జస్ట్, ఆ చూడ్డానికి బావుంటారు.
మీర్ చెప్పినట్లూ, ఆ చెప్పండి.
మీరేమైన సజెస్ట్ చేయ్యగలరా, నాకు ఇంకా ఏమన్నా బెస్ట్ డ్రామాస్ కానీ.
అయ్యో చాల చాల చాలా ఉన్నాయండి మీరూ ఏం మేం చూడాలనుకుంటే ఆ ఫాలోయింగ్ టు యువర్ స్మైల్స్ చూడండి చాలా బాగుంటది తర్వాత లవ్ జీరో టూ జీరో. అదీ చాలా చాలా బాగుంటది. ఒకసారి చూడండి లవ్ జీరో టూ జీరో.
నా ఫ్రెండేనీ టైమ్ చెప్తూనే ఉంటందండి లవ్ జీరో టూ జీరో చూడు చూడు అని. బట్ ట. నేనే చూడలేదండి బట్ మీరు కూడ చెప్తున్నారంటే ఖచ్ మొత్తంగా అది ఇంట్రెస్టింగ్ గానే ఉంట్
అదీ. అది కాల్ ఫ్రెన్ దాంట్లో ఆ డ్రామాలూ ఎలా ఉంటుందంటే, ఫెండ్స్ గురించి ఉంటుందీ, తర్వాత స్పోర్ట్స్ గురించి ఉంటుందీ. తర్వాతా ఇంకా లైఫ్ గురిం ఉంటుంది ఈ త్రీ మేజర్ గా చూపిస్తు దాంట్ చాలా బాగుండంది ఫ్రెండ్షిప్ మెయిన్ గా ఫ్రెండ్షిప్ కి జస్ట్ ఎంత ముఖ్యమో ఆ డ్రామాలో తెలుస్తుంది
అవునండి నా ఫ్రెండ్ ఇంకొక డ్రామా కూడా సజెస్ట్ చేసిందండి ఏమంటే ఆ డ్రామా నేమ్ తెలీదు బట్ దాంట్లో వచ్చ ఒక డ్రామా అయితే అబ్బాయిలు ఎలా లవ్ చేయాలి ఎలా లవ్ చేస్తే బాగుంటది అనేది ఒక డ్రామా ఉంటుందంట ఇంకొకటి అమ్మాయిలు ఎలా లవ్ చేస్తే ఆ ఆ ఫీల్ ఎలా ఉంటది అని ఇంకొక డ్రామా అంటండి
అబ్బాయిలు లవ్ చేస్తే ఎలా ఉంటది అని డ్రామా వచ్చేసి ద ఫస్ట్ ఫస్ట్
ఓకే ఆ నేమ్ తెలీదండి సరిగ్గా సో నా ఫ్రెడ్ అలా చెప్పింది సో అందుకు నేను మీతో చెప్తున్నాను మీకు ఏమని తెలుసేమో అని
ఆ అప్పాలు ఎంత బాగా లవ్ చేస్తారు అని చూపించే డ్రామా వచ్చేసి ద ఫస్ట్ పోస్ట్ అండి అమ్మాయిలు ఎంత డీప్ అలవ్ చేస్తారని చూపించే డ్రామా వచ్చేసి వెన్ ఐ ఫ్లైట్ వెన్ ఐ ఫ్లై టు వర్స్ యూ
ఓకే ఫ్లైట్ ఓడ్ ఆ షార్ట్ సిరీస్ కూడా ఉంటది కదండి కొన్ని కొన్ని డ్రామాస్లు
అవును కొన్ని సి డ్రామాస్ కానీ ఆ హాలీవుడ్ డ్రామాస్ కానీ ఇంగ్లీష్ మూవీస్ కానీ షార్ట్ డ్రామాస్ చేస్తారు జస్ట్ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ స వన్ అవర్ థర్టీ మినిట్స్ అలా ఉంటుంది
మీరు తెలుగు మూవీస్ చూస్తారా అండి
ఆ అండి తెలుగు మూవీలో చెప్పాయి కదా నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టంమని మహేష్ బాబు ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చూసేస్తాను ఆ ఎక్కువ ఇష్టమైన మూవీ వచ్చేసి సర్లేరు మీకువరు ఇష్టం రీసెంట్ గా వచ్చింది కదా
అవునవునండి
మ్మ్ ఆ మీకేమి ఇష్టమండి
నా నేను ఇష్టమని అనేం చూడనని జస్ట్ నార్మల్ గా చూస్తూ ఉంటాను అంతే మూవీస్ ఎక్ కువ చూడను బట్ రీస్ రీసెంట్గా ఒకటి డాక్టర్ ప్రసాద్ రావు ఆన చె చెప్పి ఒక మూవీ ఉంది కదండి అది జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ చూసనండి బట్ చాలా ఇంట్రెస్ట్ స్టింగ్ అనిపించింది ట్రైలర్ కూడా మేబి అది రిలీజ్ అవు రిలీజ్ అయింది జి ఫైవ్ లో బట్ సబ్స్క్రిప్షన్ అడుగుతుందండి సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఆ మూవీ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోలేం కదండి అందుకే నేను ఇంకా ఓకే ఇంకా కొన్ని రోల్ కొన్ని డేస్ అయితే టీవీలోకి ఏస్తారని చెప్పి నార్మల్ అయిపోయానండి
నాకు తెలియదండి ఆ మూవీ ఎప్పుడు నేన్ అప్పుడు వినలేదు
రీసెంట్ గానే రిలీజ్ అయిందండి రాజీవ్ కనకాల ఉంటారు కదా సుమా వాళ్ళ హస్బెండ్ అనమాట ఆ ఇంకొకటి లాక్డౌన్ అండి లాక్డౌన్ ఆ
ఓకే రాజీవ్ కనకాలకి డాక్టర్ ఉంటుంది అదే డాటర్ ఉంటుంది ఆమె చనిపోతుంది ఆడ్ రమానా అండి
అది ఎలా చనిపోతుంది ఏమైం ఉంటుది అని చెప్పేసి ఆమెకు జాబ్ వచ్చింటదండి హైదరాబాద్ లో అది ఆ
చూసాను బట్ నేను మూవీ చూడలేదు
లేదండి నేను చూద్దాం అనుకున్నా బట్ ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా రిలీజ్ చేశారు వాళ్ళు డు సో అందుకు ఫస్ట్ ఎపిసోడ్ చూసాను అది చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ ఉందండి అయ్యో ఎలా అయింది ఎలా ఏం జరిగి జరిగింది అనేసి అదొకటి సేమ్ సిఐడి లాగా ఉంటదండి
న నేను సిఐడి కూడా చూస్తాను తెలుసా మీకు
అవున్నా నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి చూస్తూనే ఉంటదండి
అవునా సిఐడి కూడా నాకు చాలా ఇష్టం
హమ్ దిన్ భయం అవ్వదా అనేసి అడుగుతూ ఉంటాను బట్ ఎందుకు భయం అని అంటది
అవునండి అది ఇన్వెస్టిగేషన్ కదా అంటే మీన్ మనము ఆ ఏమంటే డీప్గా వెళ్ళి చూస్తున్నప్పుడు మనకి భయం గానే అనిపిస్తది ఒక్కొక్కసారి ఆ ఇన్వెస్టిగేషన్ సభన్ కోటు కొచ్చి భయం అనిపిస్తుంది నైట్ టైమ్స్ అవి కలరింపు లో అలా వస్తాయి కానీ నేను ఎలా చూస్తానంటే ఏలా ఉంటుంది లైఫ్ ఓ నిజమే కదా ఇలా కూడా లైఫ్ లో జరుగుతుంది కదా అలా చూస్తాను
అవునండి నిజమే అండి
నేను కూడా ఒక టైంలో లో ఒక టైం లో ఇంట్లో ఉన్నప్పుడు నైట్ నేను ఒకదాన్నే పడుకుంటాన మా ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇలా సిఐడిస్ చూసి చూసి చూసి డైలీ చూస్తుండే రోజు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఏం పని ఉంటద అండి రోజు చూస్తా అంటి ఒకసైడ్ నైట్ పడుకున్నప్పుడు కలలే కె అవే వచ్చాయన్నమాట ఎవరో చంపడానికి వస్తున్నారు ఎవరు ఇలా ఇలాంటి టాషన్స్ వచ్చాయి నాకీ కూడా
ఓకే సీరియస్లీ మా మమ్మీ కూడ చూస్తూందండి
ఉహ్
కానీ అది అలవాటు అవుతే అదే పిచ్చి పడుతుందండి అయ్యో చూడాలి ఖచ్చితంగా ఈరోజు ఏమైందో ఈ రొజు ఏమైందో ఏం టాపిక్ ఈ రోజు అన్నట్టు అమ్మ వదిలేసింది ఇంకొక మూవీ ఏంటంటే తన పేరు కర్లీ హెయిర్ ఉంటుది ఆమె అనుపమా అనుపమా మూవి లాక్డౌన్ అనమాట మూవి నేమ్ సో ఆ టీచర్ చూడండి బాగుంటది ఏమంటే అందులో ఆమె సడన్ గా ప్రెగ్నెంట్ అవుతుంది అది ఎలా అనేది తెలీయదు బట్ ఆమె కూడా తెలిదు సడన్ గా అలా ఉంటది దాని గురించి అనమాట అమ్మాయిలు ఎలా ఉండాలి ఎలా జాగ్రత్త తీసుకోవాలి అంటే సడన్ గా చిన్న పిల్లలకు కూడా సడన్ గా అలాంటి సిచువేషన్స్ వస్తాయి కదండి సో అఈ మూవీలో అలా ఉంటదినమాట అమ్మాయిలకి సడన్ గా ఏవ్వకుండా ప్రగ్నెన్సీ అలా వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏం రీజన్ అయి ఉంటది అనేది ఈ మూవీలో అనుపమ పరమేశ్వర్ క్లారిటీగా యాక్టింగ్ చేసి చూపించిందండి చాలా బాగుంటది మూవీ కూడా ఒక టీచర్ చూడండి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో ప్రెజర్ ఇంట్లో ఫుల్ అ ఇట్లాంటివి చాలా బాగుంటదండి అది కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది బాగుంటుంది అనే కంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి నేను అ విటు చూశాను అవి టూ కూడా సబ్స్క్రిప్షన్ లోనే ఉన్నాయండి సో అందుకు నేను ఇంకా ఓకే ఇంకా వదిలేసినాను
అంతలేడి వచ్చేటప్పు ప్పుడు చూడవచ్చు
సెవన్ హండ్రెడ్ పెట్టాల ఊరునే అవి
కొంతమంది అదే పనేగాో దానికి కోసం అట్లా మూవీస్ ఇంట్రెస్టింగ్ ఉంటాయ అని సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూస్ తరు
అవునండి ఇంకా మనం అంట అంటే అమౌంట్ పెట్టేవాళ్ళు ఓకే ఏముందిలే ఈ మూవీ చూస్తే చాలు అన్నాం వాళ్ళు అఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా చూస్తారండి బట్ త అయిన మనలాంటి టి వాళ్ళయిత్ యితే ఖచ్చితంగా వద్దు అని అనుకుంటారండి
చేసి అది వచ్చిన తర్వాత్ త చూస్తాము
అవునండి పెండ్రైవ్ కూడా ఎక్కించుకోనండి నేనేైతే సీరియస్ గా వస్తుందిలె ఏముంది కానీ అన్నట్టు
నేను చూ మీరు చెప్పిన లాక్డౌన్ మూవీ మీం చూసాను అండ్ మీమ్ ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ వొస్తాయి కదా దాంట్లో చూసా ఏ దో ఒక ఏమంటారు ఆ మ ఆ మూవీ చూస్తే ఒక డిస్ డిప్రెషన్ లాంటిది చాలా భయం అవుతుంది అని చెప్పేసి కింద మూవీ కామెంట్స్ లో చదివా
అవునండి అవును నిజమే అండి అంటే తనకి ఇష్టం లేకుండానే ఆ అలా వచ్చిందనమాట ఎవరి హెల్ప్ లేకుండానే వచ్చింది సో అందుకు ఆ తనకి ఇష్టం ఉండదు ఇంట్లో వాళ్ళు ఏమైంది ఎక్కడికకెళ్ళావు ఏం చేస్తున్నావు అనేసి ఇవన్నీ కొషన్స్ అడుగుతుంటే ఏం తప్పు చేయకున్నా కూడా తను ఇలా సఫర్ అవుతూ ఉంటది అమ్మాయిలకి ఆ మూవీ చూసిన తర్వాత ఆ ఏం జరిగి ఉంటది ఏంటి అనేది కొంచెం క్లారిటీ వస్తుందండి ఆ మూవీ చూస్తే ఆ
ఓకే అండి
ఓకే అండి నెక్స్ట్ కాల్ లో మాట్లాడదాం అండి
ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్